హాయ్ అండి
డి
ఆ బాగున్నాయి మీరు
బాగున్నామండి ఏం చేస్తాను
ఇంలా ఎంత మంది ఫ్రెష్ అయన
ఓకే ప్రెజెంట్ ఫ్రీనే ఉన్నారా
ఉ ప్రజెంట్లీ
ే ఎదా ప గురించి మాట్లాడుకుంద
ఇష్టంమ అండి నేనింతే
ఓకే విలేజెస్ సిటీ గురించి మాట్లాడుకుందాం అండి
ఆ సరే అండి
హ్మ్మ్ మీరు విలేజ్ లో ఉంటారా సిటీలో ఉంటారా అండి
టౌన్ లో ఉంటాం
ఓకే విలేజ్ కమ్ సిటీ టౌన్
ఉమ్
హ్మ్మ్ మీరేం ఏమన్నా మాట్లాడగలుగుతారా విలేజ్ ఇష్టమా సిటీ ఇష్టమా
ఆ విలేజ్ విలేజ్ ఇష్టం నేచర్ ఉంటుది మంచిగా ఉంటది కాబట్టి గ్రీనరీ ఉంటది
కోసం విలేజ్ ఇష్టం ఇంకేమై ఉన్నాయా విలేజ్ లో ఇష్టపడడానికి
పొలాలు అవి అక్కడ రిలేషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మనుషుల సిటీస్ లో పక్కన ఏమైనా కూడా పట్టించుకోరు అదే విలేజ్ లో అయితే ఇన్ కేస్ ఒక ఏమైనా ఇన్సిడెంట్స్ రాంగ్ అయినా కూడా వాళ్ళకి ఏమై ప్రాబ్లమ్ ఉన్నా కూడా అందరు కలిసి చర్చిచ్చి హెల్ప్ చేస్తారు కానీ సిటీలో పక్కన పక్కన వాళ్ళకి ఏమైనా ఇన్ కేస్ మీ పక్కన ఒక వ్యక్తి అనపోయినా వాళ్ళు పట్టించుకనిట్టటు వెళ్ళిపోతారు
అవునవునండి
అందుకే విలేజెస్ నాది ఎట్లా ఎక్స్పీరియన్స్ అంటే మాది టౌన్ కాబట్టి సగం కొంచెం టైప్ విలేజ్ లా ఉంటది కొంచెం సిటీ లాగా ఉంటది టూ నేచర్స్ కలిపి ఉంటు
ఓకే మీరు మంచి టౌన్ ఎలాగ చేసుకున్నారు అయితే
మ మే ప్రాపర టాన్ సెద్పూర్ కాస్మ మహారాష్ట్ర
ఓకే
హ్మ్మ్
ఇంకా మీరు రెండిడ్నీ ఎక్స్ ఎయం చేయాగలుగుతారు అయితే
మోస్ట్లీ సిటీ టైప్ సిటీ వైబే వస్తుందండి
ఓకే అవునా
హ్మ్మ్ ఆల్మోస్ట్ అందరు అప్డేట్ అవుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా నేచర్ కూడా చేంజ్ అవుతంది కదా మ్ మీది విలేజా
అవునండి మ్ నాకు కూడా విలేజ్ అంటేనే ఇష్టం అట్లా అని చెప్పి టౌన్ సిటీ కూడా ఇష్టమే అండి విలేజ్ ఎందుకిష్టం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అవును అన్న చెల్లి అక్క తమ్ముడు అని ఇట్ల పిలవడానికి అయినా రిలేషన్స్ అయినా ఇక్కడ ఎక్కువ ఉంటాయండి మనకి ఏమైనా అయినా
సిటీ లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి సిటీలో కూడా చాలా ఉంటాయి కదా నేర్చుకోవడానికి
ఇప్పుడు మనకు ప్రాపర్ ఎడ్యుకేషన్ కావాలన్నా ఏమన్నా హాస్పిటల్స్ అయినా విద్య వైద్యం ఇంకా కొన్ని కొన్ని వాటికి సిటీస్ కావాలనిపిస్తదండి
ఉమ్
ఇంకా తప్పదు కొన్ని కొన్ని వాటికి సిటీలో ఉండాల్సి వస్తది కానీ విలేజ్ అంటే విలేజ్ అంటే ఇష్టం సిటీ అంటే కూడా ఇష్టం ఇలా చెప్పుకుంటూ పోతే విలేజ్ లో ఇంకా నేచర్ ఉంటది పంట పొలాలు అయితేని ఫ్రెష్ ఎయిర్ అండి ఫస్ట్ మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదా మ్ ఫ్రెష్ ఎయిర్ ఇంకా మనకి వెజిటేబుల్స్ అయిన ఇట్లేమైనా దొరుకుతాయని ఇంటి పక్కన వాళ్ళైనా ఇస్తారు మనం ఇంట్లో అయిన పెంచుకుంటాం ఇలా కొన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయిపోతాయన్నమాట జీవనానికి అదే మనం సిటీలో ఉంటే ప్రతి ఒక్కటి పర్చేస్ చేయాలండి మన దగ్గర మనీ ఉంటేనే బ్రతకడానికి అవుతది సిటీలో మనం మనీ లేకపోతే అక్కడ ఉండలేము అనమాట ప్రతిది పైసలే కదండి
అవునండి
ఇంకా ఏదైనా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా సిటీలో చాలా దగ్గర దగ్గరనే హాస్పిటల్స్ ఉంటయండి అట్లాంటి వాటిలో సిటీనే బాగుంటది అనిపిస్తది
ఆ అర్థం కాలేదు
ఇప్పుడు మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా హాస్పిటల్స్ చాలా ఉం అంతే కదండి సిటీలో చాలా ఫాస్ట్ గానే వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ అయినా ఇప్పుడు మనకి ఓన్ వెహికల్ లేకపోతే ఊబర్ అయినా ర్యాపిడో అయినా ఓలా అయినా ఇలా బుక్ చేసుకొని కూడా మనం వెళ్ళొచ్చు అదే ఇప్పుడు విలేజ్ లో ఉంటే ఎక్కనో సిటీకి వెళ్ళాలండి మళ్ళీ మనం హాస్పేటల్కిి వెళ్ళాలి అంటే అవును
చాలా ఇంపార్టెంట్ వన్ మినిట్లో ఏమైతదో చెప్ పనేం. వన్ మినిట్ లేట్ అయిపోయినా కూడా మళ్ళీ హాస్పిటల్ కెళ్ళాక డాక్టర్ అంటారు. కొంచెం ముందు తీసుకొని వస్తే బాగుండు
ముందంటే విలేజ్ లో ఉన్నోడు అక్కడికి వెళ్ళాలంటే టైం పట్టుద్ది ఖచ్చితంగా ఇటు రోడ్లు సరిగ్గా ఉండవు మ లి. వెహికల్స్ అందుబాటులో ఉండవు.
చాలా మంది దాని కోసమే హెల్త్ కోసం ఎడ్యుకేషన్ కోసమే కదా ఆ విలేజ్ ఇష్టమైన విలేజ్ వదిలేసి మరీ షిఫ్ట్ అవుతున్నారు సిటీస్కి
మ్ అవునండి ఇంకా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ అయితేంది ఐటీ అయితేంది ఈ జాబ్స్ ఏం చేయాలన్నా కూడా మనం ఖచ్చితంగా సిటీలోనే ఉండాలి కదండి విలేజ్లో అయితే ఏమి ఉండవు కదా
అవును
సో ఇక తప్పదు అనుకున్నప్పుడు ఇక ఇట్లాంటివి కావాలి అనుకున్నప్పుడు ఫ్యూచర్ కోసం అయినా వెళ్లాల్సిన పరిస్థితి అండి.
మీరు హాస్టల్లో ఉంటారా లైక్ హాస్టల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చేసిల్లా
హ్మ్ లేదు లేదండి అంటే రూమ్ లో ఉన్నా బట్ హాస్టల్ అయితే కదండి ఫ్రెండ్స్ తో రూమ్ లో ఉన్నా
కి దూరంగానే ఉంటారా అంటే సిటీలో సిటీలో ఉంటారుగా మీరు కాలేజ్ కోసం
మ్మ్ కా కాలేజీ వరకు సిటీలోనే ఉన్నా అండి ఇప్పుడైతే విలేజ్లోనే ఉంటున్నాండి.
కాన్నూంచి అయిందా ఇంటి దగ్గర్నుంచి
మ్ అవునండి.
మ్ హు ఓకే తప్పదు.
హ్మ్.
ఇగ స్టార్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఎట్ల అనిపించింది మీకు అంటే హోమ్ టౌన్ వదిలేసి లైక్ వేరే తెలియని ఊరు తెలియని వ్యక్తులతోని మాట్లాడి రావాలని చూస్తది.
ఏమంటారు అండి అసలు ఉండానికి అయితే లేదు మనం పోన్ అయితే పోయినాము ఇగ తప్పని పరిస్థితిల్లో బట్ ఉండడానికి అయితే అవ్వదు కదా ఇక్కడ ఉన్న ఊళ్ళో ఫ్రెండ్స్ అయితే ఏంది పేరెంట్స్ అయితే ఏంది ఇన్ని రోజులు కలిసి ఉండి ఒకేసారి కొత్త ప్లేస్ ఫస్ట్ ఏంటి అంటే చాలా మందికి ఇలానే ఉంటది కదా ప్లేస్ తెలిదు సరిగా ఉండనికి కాదు ఇంకా మనం ఇక్కడ ఎందుకు వచ్చి ఉంటున్నామా అనే ఒక ఫీల్ ఒకటి ఇంకా వెళ్ళిపోదాం అని
ఏం చేయంది ఎందుకుండడం వేస్ట్ అనేసి
మ్మ్
ఆ నేన్ కూడా హాస్టల్ కాబట్టి లైక్ స్టార్టింగ్ లో వన్ మంత్ వన్ మంత్ కాదు వన్ మంత్ ఓకే ఆఫ్టర్ వన్ మంత్ ఆఫ్టర్ తర్వాత కొన్ని డేస్ తర్వాత ఇట్లా హోమ్ సిక్కయింది కొంచెం
త
తవాత సెట్ అయిపోయింది ఇక పోతున్నాం వస్తునే అప్పుడప్పుడు ఎందుకు కాలేజ్ లో కొంచెం అలా ఫ్యాకల్టీ బా బాగుండదు మాకు నార్మల్ గుంటది అనిపిస్తది ఎందుకు వచ్చినాం అక్కడ నుంచి వచ్చి ఇక్కడ జాయిన్ ఎందుకు వేస్ట్ అని అలా అనిపిస్తది. అప్పుడప్పుడు హోమ్ టౌన్ గుర్తొస్తది లైఫ్. తర్వాత ఇక నార్మల్ ఏ ఆహా ఆ గుర్తొస్తే మా డాడ్ రమ్మంటాడు పోతా ఆ
ఇప్పుడు ఈ విలేజెస్ కూడా ఉమ్ అప్డేట్ అవు వస్తున్నాయి కదండి దాని గురించి ఏమైన మాట్లాడగల తర
అవును అప్డేట్ అంటే అప్పట్లో విలేజెస్ ఎళ్తే అన్ని గ్రీనరీ కనపడేది ఇల్లులు కూడా అప్పట్లో చేంజ్ ఉండేవి
ఉమ్ పెంకుటిల్లులు గుడిసెలు చాలా బాగుండేదండి
ఉమ్ ఉండేది మళ్ళా వాళ్ళ ఇంటి ఇంటి దగ్గర ప్రతి ఇన్ లో ఆవులు అవి ఉం ఉంటుండె ఇప్పుడు అట్ల లేం ఇప్పుడు విలేజ్ కెళ్ళిన కూడా ఈవెన్ సిటీ టౌన్ కన్నా సిటీస్ కన్నా వాళ్ళ ఇల్లులే చాలా అప్డేటెడ్గా కుంటున్నారు
ఉ అవునండి
అవి చేసారు కార్స్ ఆల్మోస్ట్ సిటీ లైఫ్ వచ్చేసిండ్ర వాళ్ళు
అద్ద ఉన్నాయి ఏంటంటే ఇవి పిచ్చుకలు అంటారు ఐడియా ఉందని
ఆవును
ప్రతి విలేజ్ లో ఖచ్చితంగా మార్నింగ్ వచ్చి అవి అరిచేవా అన్నమాట ప్రతి ఖచ్చితంగా
అవును
ఆ గుడిసెలకి కొన్ని కొన్ని వాటికి పిచ్చుకలు తినేవి పెడతారన్నమాట జొన్నలు మొక్కజొన్నలు అట్లాంటివి కట్టేద అన్నమాట వాటి కోసం ఆ పిచ్చుకలు అర్లీ మార్నింగ్ చెవిటి అన్నమాట తినడానికి మాత్రమే
అహ
వైబ్ అనేది ఉండది అన్నమాట పల్లె అంటే ఇలా గ్రీనరీగా చెట్లు పశువులు ఇలా పక్షులు ఇలాంటివన్నీ ఉండేవి ఇప్పుడు ఈ ఫైవ్ జీ వల్ల ఫోర్ జి నెట్వర్క్స్ వల్ల వీటి వల్ల ఇవి కనీసం కనపడని పరిస్థితి కదా
ఒకప్పుడు విలేజెస్ వాళ్ళ అనుకు అనే వాళ్ళు సిటికల్ విలేజస్ పీపుల్ ఏమనుకునే స్టూడెంట్స్ కానీ వీళ్ళు ంటారు కదా లై సిటీ లో ఉండ విలేజెస్ సో వాళ్ళు ఏమనుకుంటారు సిటీ లైఫ్ ఎంతో బాగుంటుంది ఎంతో ఎంజాయింగ్ ఉంటుంది లైక్ వాళ్ళు పి ఒక ఫోటో చూసి డిఫైన్ చేసేస్తున్నారు ఇట్లా బాగు ఉంటది అట్లుంటది అని అనుకుంటా అలాచ్చినంకాల బెటర్ విలేజ సిటీ వాళ్ళు విలేజ్ ఇష్టపడడం స్టార్ట్ చేస్తున్నారు విలేజ్ వాళ్ళు సిటీని ఇష్టపడడం స్టార్ట్ చేస్తున్నారు చేంజెస్ అని అన్ని
కానీ స్పెషల్గా హ్యూమన్స్ కోసం ఇలా పక్షుల్ని వీటిని అంతరించిపోయేలా చేయడం అయితే కరెక్ట్ అయితే కాదు కదా
కాదు
ఈ మరి ఫోర్ జి ఫైవ్ జీ నెట్ నెట్వర్క్ వల్ల పెద్ద యూజం లేదు కదా అండి అవి కూడా బ్రతకాలి కదా
అవును ఇన్ కేేస్ ఫ్యూచర్ జనరేషన్ పీపుల్ కి అవి ఏమింటో కూడా తెలియ వాళ్ళు గూగుల్ చేసి క్యూర్ ఒక బుక్ లో చదివితే వాళ్ళకి తెలుస్తుంది
ఇంతకు ముందు ఇట్లా ఉండేటివి అని ఇప్పుడు మనం డైనోసార్స్ అయితే ఇట్లాప్పుడు ఉండేటివి సో అండ్ సో ఇది ఇమేజ్ ఇలా లివింగ్ అని చెప్పేసి ఈ టైం ఈ టైం అని ఇవి కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమో కానీ అది నాచురల్ గా జరిగిపోయింది అనేది హ్యూమన్స్ వల్ల జరుగుతుంది కదా అండి
అవునండి కానీ ఆహా నా కానీ తెలీదు అంటే ఇక మొబైల్ ఫోన్స్ రేడియేషన్ తగ్గిస్తే బెటర్ అనేసి నా ఒపీనియన్
ఉ అవునండి చాలా బాగా చెప్పారు
రే రేషన్ వాళ్ళనే కాదా
కచ్చితంగా రేడియేశ ఎవల్నే ఇ ఫైవ్ జీ నెట్వర్క్ వాడాల్సిన అవసరం కూడా ఏం లేదు కదాండి
లేదు కాకపోతే కోసం ఫైవ్ జి అంతే కానీ అంత నెససరీ ఏమ లేదండి దానికోసం ఇంటర్నెట్ మరి అంత రేడియేషన్ పెంచి ఎనిమల్స్ కి హాని క కలిగిం చి మనం ఆనందపడడం తప్పు
సరే అండి ఓకే అండి మరి
ఉ సరే అండి